హలో
ఏం చేత్తానవ్
ఏం లేదే కూర్చున్న మా అన్నతో నువ్వేం చేత్తాన్నవ్ ఆ తిన్నా అత్తన్న
హ్మ్ ఇంత ముందే వచ్చిన నేను
హుహ్
ఏం కూర మరి
మాది ఈరోజు టమాటా చట్నీ
హుహ్
ఆ మండే కదా నీసు తినద్దు, మా మమ్మీ వాళ్ళు తినరు, చేయరు
ఎప్పుడు మళ్ళా కాలేజీ రీ ఓపెన్
హాలీడేస్ ఏం లేవు మాకు నేనే వచ్చిన ఎగ్జామ్స్ అయిపో అయినైగా
ఏంటి బిడ్డ
ఆ మిడ్ అయిపోయింది
ఎట్ల రాసినవ్ మరి
బాగానే రాసిన ఎగ్జామ్స్
అ ఇంకా
ఇంకా చెప్పాలి ఏమి చేస్తున్నావ్
ఏం లే ఇప్పటిదాంక జర్నీ చేసి వచ్చి
మీకు ఎన్ని హార్స్ జర్నీ యే
టూ అవర్స్
ఆఓహ
అ కానీ అబ్బా మధ్యలో అగినం అగేసరికి ఇంకా లేట్ అయ్యింది
ఎందుకు షాపింగ్ చేసిన్ల
ఆ మా ఫ్రెండ్ తీసుకుంది
ఆహా
కౌంటర్ చూడాల
ఉహు అందరు వచ్చిన్ల
ఆ రేపటి నుంచి హాల్డేస్ కాని చాలా మందికి ఇవ్వాలనే పోయిన్లు మా రూమ్ మా రూమ్ లో ఎవరు లేరు అందరం ఈ రోజు వచ్చి
ఎంత మంది మీరు వాళ్ళ
తొమ్మిది
అందరు పోయిన్ల ఒకసారే
ఆ మొన్న సండే రోజే పోయిన్లు నలుగురు ఈ రోజు ఐదుగురం వచ్చినం
ఉహు తిన్నారా మరి తినేసి స్టార్ట్ అయినాక ఆడ
ఏడా ఆమె ఆ వాడని మేడం తింటేనే పంపిించ తంటే వేసుకున్నట్టు వేసుకొని వడేసు
బాగుంటదా ఫుడ్ మీకు
ఇయంగా గట్లనే ఉంటది బాగుంటది అంటే ఏ
తప్పది అడ్జస్ట్ అయి పల్ల మరి బయ హాస్టల్ ఉండకపోయిందే
ఇగా నేను సంవత్సరం చూడాలి అసలు ఉండాలనిపించలే అలా ఘోరం వాష్రూమ్స్ అయినా ఫుడ్ అయినా
బాగుండవా
అస్సలు అంత గలీజ్ గలిజ్ చెత్తారు
ఓన్లీ మీకు ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్ ఏనా లేకపోతే కాలేజ్ ఫీజు ఉంటందా
ఓన్లీ ఎగ్జామ్ ఫీజు ఉన్నా మళ్ళా హాస్టల్ ఫీజు
ఎవడు
థటీ తర్టీ ఫైవ్
అవునా పచ్చడా మరి గంత ఫీజు తీసుకుంటాలనే
ఆవును ది ఆ ఫుడ్ కె అది అయినా అంత చక్కగా పెడతలేరెందే
చ
హమ్
వామో అ నే చీరకట్టుకుంటున్న ఇక్కడ డిగ్రీకి ఎట్లాగ ఉండదు కాలేజ్ ఫీజు హు హమ్
అట్లా ఓన్లీ ఫుడ్కే దాంత తీసుకుంటాడ్రు వాడు
అంతనా మరి అంత ఘోరంగా తీసుకుంటాలంటే మీ కరెక్ట్ పెట్టాలిగా ఫుడ్ మరి
హా అంది కే అవు సంవత్సరం బయటికి పోవాలి ఏత్నేషు
మరి అట్లా ఇస్తారా పర్మిషన్ బయట హాస్టల్ ఉండడానికి
ఆ ఇగ మన ఇష్టం అది ఎ మనం ఏనా ఇక్కడ ఉండలేమనా ఏదో ఒకటి అబద్ధం చె కలువు
హమ్
హమ్
మరి గంత ఫీజు మా మాట్లాడేటప్పుడు మాట్లాడలే గంత ఫీజు ఏందని మరి
ఎట్లా అంటే స్కాలర్షిప్ కూడా వాళ్ళకే అని ఐదు వేలు అట్లా దాంతోనే ఎక్కువయింది
అయ్యా
ట్వ ఎయిట్ట్ ట్వ ఎయిట్ ట్వ ఎయిట్ కా
సేమా మీ అందరికి ఫీజు
అయ్యో ఒకరికి ఒకరులాగా ఉంటది మనకు అప్పుడు ఇంటి వాళ్ళ ఎట్లా గట్లనే
హమ్ మ్మ మీరు ఎంత మంది ఉన్నారు అదరే అంటే మన వింటారు వాళ్ళు ఎంత మంది ఉన్నారు వాళ్ళ
మానామా మీ ముగ్గురం మా మొక్క కామె నలుగుర ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు
సీనియర్సా
ఆ మన సీనియర్స్
అవునా
నలుగుర ఉన్నారు అవచ్చు నలుగురు ముగ్గురు ఉన్నారు
ఆహా
వాళ్ళళ్లా పోయినాక వాళ్ళ పడతళు
నీ అమ్మాయ్
ఎవరు చెప్పిలు మరి ఆ కాలేజ్ గురించి చి
ఎవ్వరు చెప్పలే సారే వచ్చిడు అయితే మంచిగాగుంటుదన్ని ఓ రోజు పోయినాం చూడ్డానికి
ఉహు అందరు అనుకోని పోయిండుగా
ఆ అందని అనుకోని పోయనం చూసిన హాస్టల్ మంచిగానే ఉన్నది కానీ ఇక ఇక అందరు వచ్చినాక ఎట్లుంటది ఎవరు లేకుండే ఎట్లుంటది నీట్గా మంచిగానే ఉండే
అ
లన్ ఫుడ్ మ ఫస్ట్ లో మంచిగా పెట్టిళ్ళు
ఏ స్టార్టింగ్ అట్లనే ఉంటది కదా
గట్లనే ఉంటది ఫస్ట్ సేమ్ అయితే మంచిగానే పెట్టేది ఇప్పుడిప్పుడే అసలు గోరంగా వండుతాల్లు
హ
అట్లా అయితే ఇక ఓన్లీ మీరు ఎగ్జామ్ ఫీజ్ ఒక్కటే కడతారు కదా హాస్టల్ లేకపోతే
ఓన్లీ ఎగ్జామ్ బయట హాస్టల్ ఉంటే ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్ ఆ ఇగ
ఆ
పోవాలియితే చేస నెక్స్ట్ బయట కూడా గంత అవుతుంది కాని కొంచెం మంచిగా ఉంటది ఫుడ్
హ
ఆల్రెడీ తినే చూసినాం మా పోక మా కాలేజ్ పక్కనే ఉన్నది ఒక హాస్టల్ గర్ల్స్ హాస్టల్
అల్లాగ చూద్దాం పోదాం అని చూస్తాన్నాం గాని ఏమైతదో
డేస్ వాళ్ళు ఉన్నారా మీ కాలేజ్ ల
ఆ డేస్ హాస్టల్స్ అంద డేస్ వళ్లే ఎక్కువ ఉంటారు హాస్టల్ తక్కువ
అవునా
ఆ
అదే బెటర్ యితు మీకు
ఇగ పైసల్ అయినా అదే బెస్ట్
ఆ
ఎప్పుడు పోతావు మల్ల మరి
ఉగాది అయిపోయినాకనే పోతానే
ఇక ఇప్పట్ల పోను పోయినా ఆటే ఉంటా ఈగ మళ్ళ నెక్స్ట్ పండగలు ఏమి లేవు రాను మళ్ళా అటెండెన్స్ ఇంపార్టెంట్ మొన్న మాకు ఎగ్జామ్స్ కి అటెండెన్స్ చూసిల్లు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దుకంటే ఎవరికి తక్కువుందో వాళ్ళందరికి లెటర్ రాపిచ్చుకున్నారు నెస్ట్ టై ఇట్లా సిక్స్టీ ఫై్ పర్సన్ కంటే తక్కువుంటే మీమే ఎగ్జామ్ రాయమని
మ్ హు
నేను తిరిగిిన ఇట్ల మే నాది సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏ ఉంది నాకే డౌట్ అనిపిచి ఏమనంటే నేను మేడారం కని కొన్ని డేస్ తిరిగిన హాస్పిటల్ చూపించుకుందామని కొన్ని డేస్ తిరిగిన ఇంటికి వచ్చిన కా
హు
సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదేమో అనుకున్నా కానీ మొన్న నా పేరు ఎగ్జామ్ రాసేటప్పుడు పేర్లు పిలిశిళు క్లాస్కోచ్చి ఫస్ట్ రోజు
హు
పేరేం రాలే అయితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏ ఉంది అనుకున్న ఇగ అప్పుడు సెమిస్టర్ అయిపోయే వరక్ కి సెవెంటీ ఫైవ్ ఉండాలి అటెండెన్స్ లేకపోతే త్రీ థౌజండ్ కండోనేషన్ ఫీ కడుతరు లేకపోతే డిటైన్ చెత్తడు ఎగ్జామ్ రాయనీయ్యాడు మళ్ళా నెక్ నెస్ట్ సెమిస్టర్ లో త్తం రాసుకోవాలది
వామ్మో గా ఫీస్ కూడా గట్ల చెత్తల్ల
ఆ ఇగ మిడ్డు కూడా అట్లనే చెత్తరు అంటే మక్ ఫస్ట్ మిడ్ కి అట్ ట్లెం చేయాలె అంత రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టాలే ఫస్ట్ అట్లేం లేదు ఇది ఎట్లాగు ఆ ఏం అంటే ఇట్లా మనీది ఏం కాదు కాబట్టి ఏం కాదు మన ఓన్లీ మెస్ ఫీజే పడుతది కాలేజ్ ఫీజ్ ఏం పడదు
ఆహా
మా కాలేజ్ కి వేరే కాలేజెస్ కయితే పడతాయి వన్ ల్యాక్ టూ ల్యాక్ అట్లా ఫీజు కట్టి జాయిన్ కావాలే ఇగ మాదట్లా ఏముండదు ఓన్లీ మిస్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టాలే
హు ఇప్పుడు నువ్వు కాలేజ్ హాస్టల్ ఏనా బయట ఉంటుంటనవా
కాలేజ్ హాస్టలే అక్కడ ఫుడ్ ఇగ అది మాది ఎట్లుంటదంటే లోపడికి ఉంటది ఎం ఉండవు ఆ సైడ్ షాప్స్ ఆ ఫుడ్ ఇక్కడ హాస్టల్ బాగుండే ఫస్ట్ మేము వేరే ఫస్ట్ ఇయర్స్ కి వేరే పెట్టిళ్ళు అప్పుడు బిల్డింగ్ సరిపో లే అని అక్కడ ఫుడ్ బాగుండ పెరి ఇప్పుడు బానే పెడతాలే ఇక్కడ మాకు
ఉ
నీక బాాలకపోయినా కష్టం దగ్గరలో ఏం లేవు హాస్టల్స్ కూడా త్రీ ఇయర్స్ ఆ డేస్ఒళ్ళు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఎక్కువ ఎవ్వరు ఉండరు అందరు హాస్టల్స్ గర్ల్స్ కొందరు డేసిీ ఇస్తారంతే మల్ల మ హా స్టల్ రిస్ట్రిక్షన్లు ఘోరం ఉంటాయి
ఆ ఇయ్య కరీ మాముూలే ఇగా
బా ఘోరం అసల బయటికి పోతే గంట సేప్పే ఔటింగ్ ఎప్పుడ అైనా గంటే ఆ సెల్ఫ్ అవుటింగ్ పేరెంట్స్ కాల్ చేసి చెప్ కాాలి పేరెంట్స్ కాల్ చేసి చెప్పిన తర్వాత ఎంత చెప్పినా వన్ అవర్ మాత్రమే వన్ అవర్ తర్వాత ఆమె మళ్ళా ఫోన్ ఇస్తనే ఉంటది ఎంతసేపు పోతారమ్మా అవసరమా ఇంతసేపు పోడు గర్ల్స్ బయట తిరగద్దు నడవండి ఫాస్ట్ గా అని కాల్ ఇస్తనే ఉంటది
ఉమ్ వాళ్ళపాని వాళ్ళ చేతలిగా
ఘోరం ఉంటాయి మహేస్టిక్షన్లు అయితే
కామనీ
ఇ కో ఎడ్యుకేషన్ కాబట్టి ఇంకా డౌట్లు ఉంటాయి క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ బయట తిరుగుతా ఏమో అవుటింగ్ తీసుకొని అదే అది పెద్ద బాధ ఇంకా
ఉమ్ అబ్బాయిలకు కూడా హాస్టల్నా
ఆ వాళ్ళదీ, వేరే దగ్గర హా స్టల్, మాది వేర దగ్గర. మాదీ కాలేజ్ క్యాంపస్ లా వాళ్ళది దూరం. లే నె ఫ వాళ్ళదన్న కాలేజ్ హాస్టల్ ఆ నడచ్ కుండొత్తరు వాళ్ళు. మీము ఒకా టూ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఏమో ఉ నడ్చ కుంటొత్తరు రోజు పొద్దున.
ఉమ్ హ్మ్మ్
అమ్మో! వాళ్లాగ నాడసుడు ఐతే, మోకాళ్ళు సీకే కాదు. వాళ్ళ! అహా, ఇక వాళ్ళు గూడా అంటాన్లు సార్ గింత దూరమా మరి ఎప్పుడు తెలుసా? నేన్ నైన్ థర్టీకి కాలేజిలో ఉండాలి. అప్పటికి అంటే వాళ్ళు ఎప్పుడొస్ సెవన్ కి లేవాలీ. రెడీ కావాలీ. మళ్ళి ఇంకా ఎట్లుంటయి మాకు, హోంవర్క్ అయితే అబ్బ క్లాస్ క్లాస్ చెక్ జేత్తరు. క్లాస్ క్లాస్ అటెండెన్స్ ఉంటది. ఇప్పుడు క్లాస్ అయిపోయి ఇంకో టూ, ఫైవ్ మినిట్స్ ఉందనంగ క్లాస్ స్టాప్ జేసి
తన్ ఊహూ.
క్లాస్కఅటెండెన్స్ ఉంటది మాకు మళ్ళ. ప్రత్తీ రోజు ఆఫ్టర్నూన్ ఉంటది.
హ్మ్ ఎప్పడివరకు?
ఫోర్ థర్టీ వరకు. కాలేజ్.
ఊహు.
స్కూల్ వాళ్ళ లాగనె, నైన్ థర్టీ టు ఫోర్ థర్టి.
ఆ హిహ్ ఏదైయినా గంతే ఇగ.
అసలు కొన్ని కొన్ని కాలేజెస్ కి, ఆఫ్టర్నూన్ వరకే ఉంటది మంత్. థర్టీ టూ ఆ టైమ్ వరకే ఉంటదీ. కని మాకు అట్ల లేదు ఫోర్ థర్ టి వరకు కాలేజె.
చదవాలి బాగా
హు అంత లేదులే నాకు అసలు ఎందుకు ఈ యూనివర్సిటీ అంటే ఇది పెట్టుకున్నా నా అనిపిత్తాంది మరి
ఇంకేమి బాగా చెప్తాలేరా మరి
బాగా చెప్పారు కానీ అన్ని కాలేజెస్ లాగా ఇట్లా రావు అంటే వాళ్ళే వచ్చి తీసుకుంటారు కదా ఇట్లా జాబ్స్ కి మాక్ అట్లా లేదు కొ త్తగా పడ్డది కాబట్టి త్రీ ఇయర్స్‌యే అయితుంది కాబట్టి ఇంకా మాకు అంతే ఏం లేదు ఒక బ్రాండ్ ఇ ఆ ఈ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ సర్టిఫికేట్లీ కాలేజ్ పేరు పడితే ఒక పెద్ద బ్రాండ్ అంతే
హ్మ్ అదైనా ఏంగ బయట చూసుకోవచ్చు ఒకవేళ
హ్మ్ ఇగ అంతే ఎవరో ఒకరి హెల్ప్ ఉంటేనే జాబ్ వత్తాది ఇప్పట్లా
ఆ